హలో నమస్కారమండి
డి చెప్పండి
ఏం చేస్తున్నరు మా మాట మీకు వినిపిస్తుందా అండి
ఇప్పడి వరకి వినిపించలేదు అసలు ఫోను
మేబి సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా అండీ
ఉం
ఇప్పుడు వినిపిస్తుందా మాట్లాడగలరా మీరు ఏం చేస్తున్నారండి తిన్నారా డిన్నర్ అయిపోయిందా
లేదండి టీ దాగుతున్నా
టి తాగుతున్నారు
ఉమ్
ఉ ఎం చేస్తున్నారండి మరి ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేశారు
మార్నింగ్ అయితే చికెన్ తిన్నా చికెను రైసు
ఉమ్
ఆఫ్టేర్నూన్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఎగ్గు రైసు కర్రీస్ తిన్నా ఊ
ఎగ్ రైస్ తిన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారా వెళ్తారు ఎక్కువగా ఎక్కువగా ఎటుళ్తారు మీ మమ్మీ వాళ్ళ ఇంటికా అత్తయ్య వాళ్ళ ఇంటికా లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి కా ఎటు ఎల్తారు మీరు ఎక్కువగా
అత్తయ్య వాల్ల ఇంటికి వెళ్తా
అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు ఉమ్ తప్పిస్తుంటారా అండి మరి మీకు బయట అటెటు ఏమన్నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి
అంతగా ఫ్రెండ్స్ ఎవరు లేరు ఒకరే ఉండారు నాకు
ఒకరే ఉంటారు
ఉమ్
ఉమ్ వాళ్ళు మరి మీ ఫ్రెండ్స్ వస్తారా మీ ఇంటికి
ఉమ్ మాసెబ్
సరే
వస్తారు వాళ్ళు వస్తే నేన్ పోత
ఒకే ఏం చేసుకున్నారు మరి ఈరోజు వంట
ఈరోజు వాయినింగ్ కైతే సొరికాయ చేస్ స్త సొరకాయ్య పచ్చిమిర్చి ఉమ్ అదే ఇంకా రేపు మార్నింగ్ తినాలి కదా ఇప్తారు అదే సెహరి
ఉమ్
ఉమ్ అప్పటికి అదే ఉంది
ఇంకేంటిది ఏం చేస్తున్నారు సోరకాయలతో ఏమేమి డిషెస్ చేస్తారు మీరు
సోరికాయలతో అవ్వి అప్పాలు చేయచ్చు
ఉమ్
సొరకాయ్ బూరెలు చేయచ్చు ఉమ్ విస కదు కదుగి చేయచ్చు
సొరకాయ బుర్రెలు ఎలా చేస్తారు
బియ్యము ఉంటాయిగ రైసు
అని
ఉమ్
మి మిల్లుకి ఇచ్చి పట్టించుకోవాలి పట్టించుకొని
ఉమ్ హలో
సొరకాయ ఉంటంది కదా ఈ సొరకాయని పైన పొట్టు తీసేసుకొని
ఉమ్
దాన్ని ఇప్పుడు కొబ్బరి గీకేదుంటది కదమ్మా అదే ఒకటి స్టాండ్ దాంట్లో సన్నగా దురుమ్కోవాలి
మ్
పైన లోపల తెల్లది గింజలు తీసేసి కండ పైన వరకు ఉంటది కదా దాన్ని మంచిగా రుబుకోల తురుమ్కోవాలి తురుమ్కొని పిండిలా అదేస్కోవాలి వాటర్ వేయకూడదు దాంతోనే పిటిని మొత్తం కలిపేయాలి
మ్
కల్పేసిన తర్వాత అందులో ఉప్పు ప కారం వేసుకుంటే మన ఇష్టం హల్దీ పసుపు అవి వేస్కొని మంచిగా నువ్వులు ఇట్లా వేసుకోవచ్చు వేస్కొని మంచిగా పిండి పిసుక్కోవాలి పీసుక్కొని దాండ్ల
మ్
ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని దాన్ని మన కట్టే కాలే మిషనుంటది కదా
ఆ
దాంట్లోనే చిన్న చిన్న రో బాల్స్ లో వేసుకొని దాంట్లో పెట్టి ప్ర్రె చేస్కోవాలె
ఆ
ఫ్రై చేసుకొని ఆయిల్ డి ఆయిల్ వేడి చేస్కొని
మ్
ఆయిల్లో కాల్చుకొని తీసుకోడమే
ఓకే
మ్ దాంట్లో కర్రీలీవ్స్ వేస్కోవచ్చు హ మస్తుటేస్టుంటాయ్
అతే ఇప్పుడు ఇ దీంది సోరత సోరకాయ బురలు కాకుండా ఇప్పుడు మనం గిన్నెప్ప చేస్తాం కదా రై సర్వపిండి లాగా అలా కూడా చేస్కో
మ్ బిఎం పిండిని ఎస్కోవచ్చు అలా కూడా
అంటే అలాగో చేస్తారంట కదా అందుకనేసి నే మా ఫ్రెండ్స్ చేస్కొని తీస్కొచ్చింది చాలా బాగుండే అది
ఆ మస్తుంటాయ్ అవి గిన్నప్పలు
మ్
అవి ఎట్లా చేస్కోవాలంటే ఇప్పుడు మనం పల్లీలుంటాయి కదా పచ్చిపల్లీలని ఒక వెల్లుల్లి ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం తీస్కోవాలి పిండిని బట్టి మనం రెండు గ్లాసుల పిండి తీస్కుంటే ఒక వెల్లుల్లిగడ్డ మొత్తం పడ్తది ఆ పిల్లిని ఆ పిండిని జల్లించ్కొని జల్లించుకున్న తర్వాత ఆ వెల్లుల్లి పొట్టు తీసేసి వెల్లుల్లి పచ్చిపల్లీలు కర్రీ లీవ్స్ మొత్తం వేసి మిక్సీ పట్టాలి గ్రైండ్ అంటే మెత్త గాదు జస్ట్ ఒక రెండు మూడు రౌండ్లు అట్ట వేసి తీయ్యాలి
మ్
తీసిన తర్వాత దాన్ని ఈ పిండిలో ఏసీ మంచిగ పిండిలో ఉప్పు కారం కొంచెం అల్లంవెల్లుల్లి పేస్టు ఇవేసి ఆ ఆ మిక్సీ పట్టుకున్నది మొత్తం ఏసేసి మంచి నీట్గా మెత్త కల్పుకోవాలి వాటర్ వేసుకొని కొన్ని కొన్ని కలుపుకొని ఒక ఫై మినిట్స్ అట్లా పక్కన ఉంచితే కొంచం పిండి నానిద్ది నానిన తర్వాత సర్వప్పకు ఏదనా ఒకటి చిన్న బౌల్ గిన్నె లాంటిది తీసుకొని దాంట్ల ఆయిల్ లెస్కొని మొత్తం ఇట్లా చుట్టూ అప్లై చేసుకోవాలి దాంట్ల పిండి అప్లై ఎస్ కొని గ్యాస్ మీద ఏసీ కాల్చుకొని తింటే మస్తుంటది
అది నేను సిరి మో తెస్మో తిన్నా చాలా బాగుండే అవి ఎలా చేస్తారో నాకు తెలిదక్క అందుకనేసాడు
బౌంటది అది
మ్
అసల్ తింటా అంటే తినభూదైతది మనం కుడా ఎస్
హ్మ్ చేసుకుందాం మనం కూడా సరేనా మ్ ఇంకేం చేసావ్ నువ్ ఇంట్లో ఒంట కాయలు స్నాక్స్
స్నాక్స్ ఏం లేదు ఈరోజు పచ్చి పల్లీల్ తీసుకొచ్చిన దాన్ని బాయిల్డ్ చేయాల్నా వేంపాలా అని చూస్తానా
బాయిల్ చేసే దాని కన్ బాయిల్ చేసే దాన్ని డీప్ ఫ్రై చేయి బౌంటాయి ఫ్రై చేయి అ వెంచు
అదే చెయాలా ఏం చెయాలా అని చూస్తున్నా
హ్మ్ బాహుంటయి మధ్యలా పచ్చి పల్లి బాగా పచ్చి ఒసున్నాయి అది ఫ్రై చేసిన కూడా ఫ్రై అవట్లేద్ ఐ మీన్ వెంచిన కూడా అవ్వట్లేదు అది హ్మ్ హ్మ్ హ్ మరి మార్నింగ్ సార్ కి ఒండాలా ఇదేనా
సెహరికా సెహరి ఇప్ ఇప్పుడు కర్రీ చేసినా కదా అది ఉన్నది
ఇగ అదే తింటా
ఆ అదే తింటాం మళ్ళీ టెన్ కట్లా చేస్తా ఇగ
ఆ
ఆ